ఏం చేస్తున్నారా
మ్ బావున్నారా
ఏం లేదండి అ బావున్నామండి ఇందాకే తినేసి వచ్చాము మీరేం చేస్తున్నారు
తిన వున్ న్న
అవునా తిన్నారా అండి మరి
క మీరు ఆహ్ తిన్న అన్ తిన్నారా
ఇందాకే పైకి వచ్చామండి ఆ తిన్నామండి ఏం తిన్న రెంటి స్పెషల్ మరి వరమెమో
ఈ రోజు
మాకు అవునండి మాకేమో టమాటా కర్రీ పెట్టినారు టమాటో కర్రీ
ఉంహు మీకు ఈ రోజ్
ఏ టాపిక్ గురించి మాట్ డదా వెళ్ళ వెనస్డే కాదండి ట్యూస్డే సారీ వెనస్డే అండి సారీ ఆ టమాటా కర్రీ విత్ ఎగ్ అండి ఎగ్ సపరేట్ ఉంటది టమాట కర్రీ సపరేట్ ఉంటది నేను నవరాత్రి పాఠ పాటిస్తున్నా సో తిననండి
ఆహా అంటే హన్ మాన్ కా
ఆ మా ఇంట్లో తినారండి ఇక ఈ నైన్ డే హనుమాన్ జయంతి వారకి ఎల్ నవూ
అవునవును మా మా ఇ లో కూడా అంతే అండి నే కూడా ఈ లెవెన్ డేస్ నే కూడా నాన్ వెజ్ తిన లేదండి
నేను నైన్ డేస్ తినండి తింటే లెవెన్ డేసు హనుమన్ జయంతి వారకి బట్ ఇంట్లో లేను కదా అనేసి నైన్ డేస్ తినను
ఆ ఏం చేస్తున్నారండి ఈరోజు మొత్తం మార్నింగ్ ఏం చేస్తున్నారు
ఎంలేదండి ఇవల వాళ్ళ కాలేజ్ వెళ్ళినాము కాలేజ్ కి వెళి ఇగా ఏమంటారు ఆ క్లాస్ సెస్ అయినాయి ఒకటు తర్వాత మొత్తం ఖళీగానే ఉన్నా మంళగా మీ డే ఎలా ఉంది ఎన్ని వ మరి వాళ మొత్తం.
క్లాసెస్ క్లాసెస్ ఎలా అయినాయండి ఎన్ని క్లాసెస్ అయినాయిఇ రోజు
ఒకటే అయిందండి జలోజి అని ఒక సబ్జెక్ చెప్తాం
ఆహా మంచి చెప్తారా అండి మంచి చెప్తారా అండి క్లాసెస్ అని
అదేనండి బాగా చెప్తారు మరి అంత ఎక్సలెంట్ అని చెప్పలేము బట్ ఓకే ఓకే బాగానే చెప్తారు మీ రోజు ఎలా ఉండేనండి బళ బాగా జరిగింద
నేను కాలేజ్ కి వెళ్ళిచ్చానండి కాలేజ్ కెలి మార్నింగ్ లేసి రెడీ అయి కాలేజ్ కి వెళ్ళాను మాకొక్క క్లాస్ అయింది ఈరోజు ఒక అసైన్మెంట్ ఉండే అస అసైమెంట్ రాసుకున్నాను అసైమెంట్ రాసి మేడం సడ్మిట్ చేసాను ఆఫ్టర్నూన్ అంతా ఖాళీనే ఉంది ఇక లంచ్ చేసేసి
అ
ఖాళీనే ఉన్నాం మీకు ఫెస్టివల్ అంటే ఏమ ఆ కాలేజ్ కి లంచ్ బాక్స్ తీసుకొని వెళ్తాను లంచ్ బాక్స్ ఇంకా తినడం
మీరు హాస్టల్ క వెళ్ళి తిన లేరా మరి
ఆహా లేదం మాది కొంచెం దూరం ఉంటది కొంచెం సెవెన్ కిలోమీటర్స్ అండి మా హాస్టల్ కి కాలేజ్ కి
మనకి ఎలా మేనేజ్ చేస్తున్నడి మరి కాలేజీ
ఏంటండి
మరి ఎలా మేనేజ్ చేస్తున్నారండి వెళ్ళడం
మరి చేయాలి కదా మార్నింగ్ వెళ్తా లంచ్ బాక్స్ తీసుకొని వెళ్తాం కాబట్టి ఇక నైట్ వస్తా అన్నట్టు ఈవినింగ్ వస్తా ఇంకా ఫోర్ క అట్లా
మీకు సమ్మర్ నడుస్తు దండి హాఫ్ టైమ్ కాలేజెస్ ఏమి పెట్టట్లేదా
లేదు మాకు మేము చిన్న పిల్లలకు కాదు కదా మాకు హాఫ్ టైమ్ అనేది ఏమి ఉండదు ఫుల్ టైం ఫోర్ థర్టీ ఒక్కొక్కసారి ఫోర్థర్టీ కూడా అవుతందిండి మేము
అవునా ఇంత ముందు ఎప్పుడైనా పెట్టిన అండి మరి హాస్ టైమ్
లేదు ఆఫ్ టైమ్ ఎప్పుడు పెట్టలేదు కా కాకపోతే ల్యాబ్ ఉంటే ల్యాబ్స్ ఉంటే ఉండాలి లేదంటే రావచ్చు మనం కాకపోతింగ్ మధ్య ఏం చేస్తున్నారురంటే మా ప్రిన్సిపల్ సార్ వచ్చి టెన్నిస్ తీసుకుంటున్నారుర అన్నమాట
అవునండి మా ప్రిన్సిపల్ కూడా ఈవినింగ్ వరకు ఉండండి ఈవినింగ్ వరకు ఉన్న వాళ్ళకి అటెండెన్స్ ఇస్తాం అనేసి డలీ వచ్చ ర కొంటున్నారండి
అవును అందుకోసమే ఇక
మ్
కాలేజ్ లోనే మేము ఏదైనా నోట్స్ ఉంటే నోట్స్ రాస్త కుంటాం లేదంటే ఖళీ
ఇవాళ వచ్చినారా అండి మరి మ ప్రిన్సిపల్ తీసుకున్నారు అటెండెన్స్
మీకు ఏంటి మీకు ఫెస్టివల్స్ ఏ ఫెస్టివల్ అంటే ఇష్టమ అండి
నాకు బతుకమ్మ నైన్ డేస్ నవరాత్రి ఆ నైన్ డేస్ మళ్ళీ గణేశని నైన్ డేస్ ఇష్టడి మీకు
నాక్ దసరా. దసరా ఇంకా సంక్రాంతి అంటే ఇష్టం. వినాయక చవితి కూడ ఇష్టం అండి. అవును.
అమ్మ్
వినాయక చవ్త్ తి కుడా, ఛాల బా సెలబ్రేట్ చేసుకుంటాం మేమ్. మాకు చెప్తారా మీరు కొంచెం! నావ మీ దసరాకి ఏం చేస్తరో!
నైన్ డేసు ఫాస్టింగ్ ఉంటామండి దసరాకి ముందు.
ఆ
నైన్ డేస్ ఫాస్టింగ్ ఉన్ నమ్ దుర్గా మాతకి.
ఆ
ఒక్కొక్క అవతారం ఒక్కొక్క రోజు, పూజిస్తమండి. కలశాల్, కలశం రూపంలో స్థాపించుకొని, పూజించుకుంటామండి ఆ నైన్ డేసు. మ్ మూడు కలిశాలు మూడు దేవతలుగా ఆ అనుకొని స్థాపించుకొని, గౌరమ్మ పెట్టుకొని పూజించి, హు పొద్దున అ ఇంకా సాయన్ గం రెండు సార్ల పూజించి, అమ్మవారికి ఇష్టమైన ప్ర ప్రస్ సాధం తయారు చేసి, అమ్మవారికి నైవేద్యంగా పెట్టి, అమ్మవారికి నైవేద్యంగా పెట్టి, అమ్మవారికి అ అన్ అంటే, ఆ రోజు ఏ అవతారం ఉంటదొ, ఆ అవతారానికి కి ఆ అమ్మవారికి ఇష్టమైన,
మీరెందుకండి అంత ఫాస్ట్ గా మాట్లాడుతున్నారు? కొంచెం నెమ్మది
మ్ సరె అన్ నెమ్మదిగా మాట్లాతా. తరువాత ఆ ఒక్కొక్క దర్శ ఒక్కొక్క అవతారం అమ్మవారికి ఒక్కొక్క కలర్ ఉంటది ఫేవరెట్. ఎప్పుడు సరస్వతి మాతక్ కి ఎల్లో వైట్ ఎట్లనో అట్ల వేసుకుంటూ ఉంటామండి. ఆ అవతారాలను బట్టి ఆ రోజు కలర్ డ్రెస్సెస్ ఏసుకోవడం. బ్యాంగిల్స్ ఏసుకోవడం.
అవును ఊ
మళ్ళీ నైన్ డేస్ ఆ మంచిగా అమ్మవారు ధ్యానంలో ఉండి అమ్మవారికి అమ్మవారిని ఆ ఆ మరిీ అంత దీక్షలో అన్నంత అ అంత కఠినంగా ఏమి ఉండమండి ఉంటారు ఉండేవాళ్ళు లేదండి మాల ఏం లేదండి నార్మల్గా
బ్యాంగిల్స్ వేసుకొని రె
కండువా వేసుకుం కొందరు అదే అండి కొందరు కండువా వేసుకుంటారు కొందరు రెడ్ కలర్ డ్రెస్ కానీ అలా ఏం లేదు అ నేను నార్మల్ గానే ఉంటా నైన్ డేస్ ఫాస్టింగ్ అమ్మవారిని పూజిస్త అమ్మవారిది ఆ అదేమంటారు లలిత స్తోత్రం చదువుకొని ఆ పొద్దున ఒకసారి అయినా వీ ఆ లలిత సహస్రనామ
హు
మార్నింగ్ ఒకసార అయినా ఈవినింగ్ ఒకసారి అయినా వీళ్ళు ఉన్నప్పుడు ఒకసారి చదువుకొని మళ్ళీ లేదంటే వీలు లే వీలు పడకపోతే మనకి తప్పులు పోతాయంటే యూట్యూబ్ లో పెట్టుకని వినడం కట్గా మాలస్త
అంటే మనం చదవడం అయినా లేదంటే మనం వినడం అయినా చేయాలి
ఆ మనము చదవడం అంత పర్ఫెక్ట్ గా రాదు అనుకున్నప్పుడు వినడం బెస్ట్ అండి తప్పు కుల్బో
అవును తప్పులుపోవు మంచిగా మాకీ చెవులకి కూడా విన వినడానికి వినసొంపుగా ఉంటది
మళ్ళీ మనకి మంచిగా అది ఏమంటారు పీస్ఫుల్గా ఉంటందండి వీళుంటే గుడికి వెళ్ళి రావడం అమ్మవారి విగ్రహం విగ్రహాలు పెడతారు కదాండి కాలనీ కా అక్కడికి ఎల్లి దర్శించుకొని కొని రావడం మంచిగా అనిపిస్తాదండి చానా బాగుంటాయి ఆ రోజులు తొమ్మిది రోజులు ప్రశాంతంగా అమ్మ వారు ఉన్న దన్నా ధైర్యం బాగుంటదండి ఏ చెడు గాలి ఇలాంటివి రావు ధైర్యంగా అందరు మంచి కుంటారండి ఆ నైన్ డేస్ ఆల్కహాల్ గానీ ఏం తీసుకోరు అమ్మవారికి అమ్మవారు కాలనీలో ఉన్న ఉన్నప్పుడు కూడా చాలా భయపడతారు అందురు కొందరు పెట్టనికి కూడా భయపడతారండి పాటిస్తామో లేదు అమ్మవారు అమ్మవారు చానా అదే అండి కొ భయపడుతుంటారండి అందరూ మళ్ళీ దసరా రోజు ఏం చేస్తామం ఎమ్ ఆ ఆ వాహనాలన్నింటినీ శుభ్రం చేసుకుంటాం మండి శుభ్రం చేసుకొని దానికి బొట్లు వేసి దండ వేసి ఆ డిస్టిరి ఒకటి ఉంటదండి అది పెట్టి నిమ్మకాయ బేట్టి తొక్కి ఇస్తాం మా అమ్మమ్మ
కాల్ చెయ్
నిమకు
తర్వాత అదా ఉ